బాగున్నారు మ్
ఏం చేస్తున్నారండి
ఎం లేదండి ఇప్పుడే అన్నం తిన్నారు పడకున్నారండి
మ్ హుమ్మ్ ఇదిం లేదండి
ఇంక అదేం లేదండి
ఏముంట చేసారంండి
అవును దోస్కాయ చేషినామండి మీరు
ఆలుగడ్డ వండితే అయిపోయింది పచ్చిపులుసు చేషినాఅండి మ్ ఏం చేస్తున్నారండి రేపు శ్రీరామనవమి గదా వెళ్తున్నార ఆ గుడికి
లేదండి ఇం లోనే దేవుళ్ళు పూ ఇంట్లోనే ఉందాం రేపు మొక్కు ఉంటది కదా గుడికి వెళ్లాలని
ఉంటదన్ని
అవునండి
ఆ వెళ్ళనండి మ్.. కొంచెం వర్క్ ఉంది ఎళ్ళను ఇంగ అరష్లో పోయయ్యీ వెళ్ళాలంటే ఇంగ సాయంత్రం అయితది
అవునండి
మ్మ్ అన్ ఇకానే ఎలాద్దని
పిల్లానా కైన మనక్
మ్మ్ అసలు ఎండ కొడతాంది ఇంకా అక్కడ ఫ్యాన్లు ఉండవు కరెక్ట్ గా వా ఎ దొరకవు ఇంక పోయి ఇబ్బంది పడుడు కంటే ఇంటి దగ్గర ఉన్నది బెటర్ అనిపిస్తుంది
అవునండి
మ్మ్
ఇంట్లో పూజ ఏమనా చేస్తారా మీరు
దీపం పెట్టుకుంటామండి ఇల్లు విట్టది ఉడ్స్కో కొని స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటాం అంతే ఇంగ మీరండి మ్మ్
నైటే కడిగి ఫెట్ వుంటానండి బండరు సడి
అంటే ఆ పొద్దున డైరెక్ట్ చూడుకోవచ్చు చ్చగా
మ్మ్ ఎట్లయితే పిల్లల ఇతే దగక్కరదడ పడుకున్నారు మ్మ్
మ్మ్ మళీ పొద్దున తొక్కుతా అంటే ఇక మళ్ళా అద అయిపోతది
అవు
ఇంకే వంటే ఏం చేస్ తమన్స్
ఇంకా దోస్తే చేశానండి
మ్మ్ దోస్క కదా చెప్పారు మర్చిపోయిన మ్మ్
ఇంకేమైనా చేస్తారండి
ఇ నేనైతే ఇప్పుడు ఏం చేయలేదండి
ఉమ్
ఉమ్ ఇప్పుడు ఏం చేయలేదు ఇంగ పిల్లలు కూడా లేరు మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళ ఉంటే ఏదైనా స్పెషల్స్ ఏద ఏదైనా చేద్దాం అనుకున్న స్వీట్ అన్నం చేసుకుంటాం కదా
ఉమ్
అట్లా అనుకున్నా కానీ ఇంకా వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారని సైలెంట్ అయిపోయా
ఉమ్
మీరు చేస్తారా పులగలు
లేదండి అట్లా ఏమీ స్పెషల్ ఏం లేదు కాకపోతే నీసు వండుకోమండి
ఉమ్ ఇంకా ఇప్పుడు చెప్పు కామన్ గా ఎవరైనా వండుకోరు
దేవుడి కళ్యాణ మనమాట అక్షింతలు పడతాయి కదా అండి
ఏమంటే ఇంత ముందుకి ఎప్పుడైనా వెళ్ళలేదాండి
లేదండి
ఇంటి దగ్గర
ఏవైనా అక్షింతలు పడుతుంటే టీవీలో చూడడమె తెలుసు అం
ఇక ఆ రష్ లో మనం పిల్లల్ని ఏసుకొని పోలేం కదా
ఉమ్
ఇంకా అండి
ఎండాకాలం స్టార్ట్ అయింది పుచ్చకాయ లాంటివి ఏవన్నా తిన్నారా అండి సలవా వస్తువులు
ఆ... ఇంక రెండు రోజులకు ఒక రోజు మా ఆయన తెస్తునే ఉన్నాడండి ఇక అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నాం మధ్యాహ్నం టైం లోనే అది కూడా
ఉమ్
ఇంకా ఈవెనింగ్ టైమ్ లో తింటే ముక్ ముక్కులు మూసుకపోతయి కదా
ఉమ్...
అందుకని ఇంకా మధ్యాహ్నం టైం లో వీలుంటె గుర్తుంటే వీలుంటె తింటున్నాం లేదంటె లేదు
ఉహూ
అండి
రేపు కూడా అంతే అండి ఓ రోజుకొకసారి అట్ల తింటామండీ
ఇంకా ఇప్పుడు ఈ పుచ్చకాయ కంటే ఇంకో కరుబుజ పండు అని వస్తది కదా
ఉమ్
అది కూడా బావుంటది దాని గింజలు కూడా ఎండబెట్టుకొని తినొచ్చు
వండ ఆడవరకి చూడంబరి తె గానీ ఎప్పుడు
ఉమ్ బావుంటది చక్కెర పెట్టుకొని తిను సొగం జ్యూస్ లా గూడ చేసుకోవచ్చు
దూరం నుంచి చూడడమే తప్ప తినలే ఎప్పుడు
ఉమ్ ఉమ్ అది ఇప్పుడు అంతకు ముందుకు వాటర్ మిలన్ గ్రీన్ క అది తెల్ల తెల్లగా వచ్చేది కానీ ఇప్పుడు అది ఎక్కువ రావట్లే
హ్మ్
హ్మ్ నల్లగా వస్తాంది కానీ లోపల బానే ఉంటాంది కానీ కొంతమం దీ ఆ అయినకాయలు కానికాయలు తెంపుకొచ్చి అట్లా అమ్ముతారు
హ్మ్
హ్మ్
తెంపినప్పుడు ఒకసారె అన్నీ తెంపుతారు కదా అండి
అంతే ఇంగ సాలెమ్మట గాని ఇ ముందు వరసల పోతాండి అంతే కదా హ్మ్ ఇంకా అండి
మీ దగ్గర ఎవరన్నా ఏసారా అండి తె తోట ఏమన్నా
ఎక్కడ ఎక్కడ లేదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అయితే పప్పాయ తోట పుచ్చ తోట అవి కనిపిస్తాయ్ హ్మ్ మాకు దగ్గర్లో అది డ్రాగన్ ఫ్రూట్స్ అంటారు కదా అది వర్షాకాలం గాస్ తే మా ఊర్లోనే ఉంది ఊరిచివరా
ఆ
అవి కూడా మంచిదే అండి హెల్త్ కి
వర్షాకాలమే తింటాం ఎక్కువ అవి అవి రావడమే వర్షాకాలం వస్తే ఇ అప్పుడే తింటాం హ్మ్ హ
ఎట్లా కేజీ లెక్కేనండి కాయలెక్కనా
కేజీ లెక్కనే ఇస్తారు ఇప్పుడు బయట పుచ్చకాయలు కూడా మనకు వందకు మూడులాగా ఇస్తున్నారు
హ్మ్
కానీ ఈ బండి ఇట్లా బండ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటారు కదండి ఇట్లా రోజు పెట్టుకునేది షాప్స్ వాళ్ళేమో ఆ కేజీ లాగా అమ్ముతాల్లు మరి కేజీ ఎం అను ఏమో తెలియగాని మొన్ననయితే నేను అట్లా రోడ్ నుంచి వెళ్తుంటే కేజీలాగా అన్నట్టు జోకుతున్నారు దాంట్లో
అట్లయితే మనకు లాసండి వాళ్ళకి
హ్మ్ కేజీ లెక్క తీసుకుంటే అది ఇంతంతకాయ కేజీ ఉండదు అది లోపల తెల్లగుండద్దేలవదు ఎర్రగుండెద్దేలవదు
అవును
హ్మ్ ఇంకా ఇప్పుడు అవి అవి కూడా చేసుకుంటారు కదా అండి లస్సీలు ఇప్పుడు ఉమ్ ఇంకా దాన్ బదులు చలువకు గాని ఇప్పుడు ఎండాకాలం వేడి చేస్తది కదా అట్లా వేడి చేసినప్పుడు గానీ ఏం చేయాలండి ఇప్పుడు మనకు అవైలబుల్ గా అవి దొరుకుతున్నాయి కదండి
వేము
జా గింజలు
ఉమ్
అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి చెట్లు ఉంటేనేమో తెచ్చుకోవచ్చు లేదంటే ఆ సూపర్ మార్కెట్స్ లో గానీ కిరాణా షాపులలో అడుగుతే ఇస్తున్నారు
అవునా
ఉమ్ ఇస్తున్నారు అంటే గ్రామ్స్ లాగా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ప్యాక్ చేసి ఉంటున్నాయి
ఉహూ
ఉమ్ వేడి చేయదు ఉమ్
అవే వేడి జేయవు కదా మనిషి
ఇ ద్దాం దాని బదు ఆ అన్న నే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకొని తాగుచ్చు అనిల్లా మీరు ఎప్పుడైనా తాగారా
ఓన్లీ నిమ్మరసం తో తాగినం గానీ సబ్జా గింజలు ఎప్పుడు తాగలేదండి
ఈ సబ్జా గింజలు కూడా మేము అంటే మొన్న మేము ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము అక్కడే పక్కనే ఉన్నారనమాట ఆ ఆ ఆ జ్యూస్ పాయింట్ ఆ జ్యూస్ పాయింట్ దగ్గర అడుగుతే ఆ జ్యూస్ చెరుకు రసం కానీ ఏదైనా జ్యూస్ ఇయమనింటే వాళ్ళు ఇది నిమ్మరసము కొంచెం తీయగా ఉంది మరి చెక్కరేసిండా ఏమేసిండో తెలిదు
ఉమ్
లో సబ్జాగింజాలు ఉన్నాయి అరే బలేగా ఉన్నాయి కదా మనం ఇంటి దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు అని అనుకున్నా ఇగా నేను
అవునండి ఇప్పుడు నిమ్మరసం లల్లా సబ్జా గింజలు కూడా వేస్తున్నారు ఇవాళ మేము ఊరికెళ్తే ఒకళ్ళు తాగుకుంటే చూస్త
ఊమ్ అదే ఒక ఫ్యాషన్ అయిపోయింది. బాటిల్స్ లలో పెట్టుకోవడము. మనం ఫోన్లలో కూడా చూస్తానా ఇన్స్టాగ్రామ్ లో అట్ల.
ఉ
బాటిల్స్ లలో పోసుకొని ఉంటున్నారు
ఉ ఉ
తీసుకొని పోతున్నారు ఎక్కడికండి అక్కడికి ఏ
అవును స్కూల్లో ఫిలిమ అబ్బాయి కూడా అని ఉన్నాడు వాళ్ళ టీచర్ అలాగే చేసుకుంటున్నట్
హెల్త్కి మంచిది కదా ఊ తాగొచ్చు మనమైనా తాగొచ్చు. హెల్త్ చాలా మంచిది కదా.
అవునండి పల్లెటూర్లలో దగ్గరనే నెగ్గర్ చేసేదంతా
ఆ అంతకు ముందు సబ్జాగింజలు అసలు రోడ్ల మీద ఉత్తిగనే ఉంటాయి అట మనకు ఊర్లలో మన రోడ్ ఏమ్మట్ ఇట్లా ఎట్లా అండి ఇప్పుడు మళ్ళా మనం కొనుక్కునే స్టేజ్కి వచ్చిన
అవునండి
ఓకే అండి మరి
ఆ సరేనండి
ఉమ్ బాయ్ అండే
బాయ్ అండి గుడ్ నైట్ అండి